హలో ఎంటీస్
ఎట్టు ఉన్నావ్
ఇంకా నా నాలుగే ఉన్నాయి నా దాంట్లో
ఆ మంచిదే గ
ఉ
ఇంకెన్ని కావాలి ఏంటి
నాలుగే ఉన్నాయని చెప్తన్నా
ఆ
ఉ ఎప్పుడు నువ్వు తినేది ఫాస్టింగ్ అయ్యేది
సిక్స్ థర్టీకి
అవునా
ఉహు ఆ
రెండు మాట్లాడతావా
ఉ అలాగే
ఊ ఊ ఏం చేసావు పొద్దున్నుంచి చెప్పు
పొద్దున్నుంచీ లేచాను ఈరోజు కొంచెం తొందరగానే లేచా టెన్ తట్ తేలు ఏమన్నా అనుకుంట
ఊ లేసి ఇది సండే ఛీ
ఉ
చపాతీ చేసాను
హు
ఊ మమ్మీ కి కొంచం నీరసంగా ఉందంటా
హు
ఇంకందుకే నేను చపాతీ పిండి కలిపి కలిపే ఉందిలే చపాతీలు చేసి పెట్టాను పెట్టిన తర్వాత వెజిటేబుల్స్ కోసి ఇచ్చాను తర్వాత ఇంక మా మమ్మీయే వంట చేసుకుంది మా తాతయ కి బక్స్ పెట్ ట్టి ఇంగ అప్పుడు ఫోన్ చూస్తా ఉన్న సరే అని చెప్పి ఇంకా మధ్యాహ్నం అంతే ఇంకా ఖాళీ మధ్యాహ్నం నుంచి ఫోన్ చూస్తూ రీల్స్ చూస్తూ అట్ల గడిపేస్తున్నాం అన్నమాట
మరి మీ డాడీకి చెప్పా మరి అది తెప్పిస్తామని
ఏంటిది
హలీమ్
చప్పలే కాసేపు ఆగ్
మీకె మా ఫాస్టింగ్ బేక్ చేసాక తినాలిమా కాసేపుడు నాకు చెప్పేది ఏందిమా అసలు నువ్వేందిమా అసలా
అన్ని సార్లు అనుకు అట్లా
ఏం గాదులే
ఆ ఒద్దు
మీ మమ్మీ కూడా వచ్చింది మాట్లాడుకుందమా
ఉహూ చూద్దాం అబ్బ ఇరవై అవ్వాలా అప్పుడు
ఏంది గట్టి కూర్చుంటే అయిపోతాయి ఈసారీ నువ్వు లాగిన్ చేసుకో అప్పుడు మీ అన్నది నాద్ దీ
ఊ
నీది
ఊర్లో వాళ్ళందరివి లాగింగ్ చేసుకుంటాలే
ఆ నా దగ్గరెన్నున్నాయి తెలుసా? నాది ఆ నీ నాది మీ అన్ అన్నది మీ మమ్మీది మా అన్నది ఉంది ఫోర్ ఉన్నాయ్
ఫోర్ ఉన్నాయ్ ఫోర్ ఉన్నాయి
ఫోర్ ఉన్నయ్
ఫోర్ ఉన్నాయ్
ఉ అట్లన్నా నువ్వు నువ్వు ఏం చేస్తావు మీ మమ్మీ దాని నుంచిం మాట్లాడతావు
ఆ
నీతో అయిదు నువ్వు నాతో అయిద్ మాట్లాడు మీ అంత ఇంకో అయిద్ మాట్లాడు ఇంకొక అకౌంట్ తగ్ గ్గుతుంది మనకి
ఎదో ఒకటి చేయొచ్చు నీది నాది మన్నది హ్మ్మ్ మీ అన్నలను మీ అన్నలను రాయ్
ఏ అంతే
అ
హ్మ్మ్
ఉ
ఊరికే కాదు, వాళ్ళక్కూడా డబ్బులొస్తాయ్. ఇప్పుడు మన్నక్కూడొస్తాయ్.
అవునా అదేందు
ఎయిటీ రూపీస్ వస్తయ్ పర్ కాల్ కి.
అదేందమా అదేంద్రా
లిఫ్ట్ చేసినా నందుకే.
ఆప్పు వచ్చతానా ఎన్ని
ఆ మరి నీక్కూడా వస్తాయి. నువ్వు మాట్లాడావుగా నాతో!
మరి అప్పుడు మీ అన్నకి మరి మీ అన్నకి పడతాయి మరి అడుగు నువ్వు
ఎందుకులే చెండాలంగుండిద్దీ. ఏ అన్నాయి మళ్ళీ ఖర్చు పెట్ పెట్టేది నాకేగా
ఆ అట్టయితేప్పలి
ఆ ఏముంది ఒక బిర్యానీకెళ్తాం అయిపోయిద్ది. చెప్పా డబ్బులు పడితే తీసుకెళ్ళాలి. నువ్ నన్ను నా వల్లే నీకెంత వస్తున్నాయో అన్నా.
ఆ
ఆ ఓకే ఓకే నువ్వు చెప్పాలా ఏంటీ అన్నాడు. అంతే అంతే అన్నాను.
హ
మ్మ్మ్మ్ సినిమాకెళ్దాం రా అంటా.
హ
సండే ఇక్కడ అందరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాం. వాళ్ళొస్తే సండే మమ్మీ, నే నేను, మా తమ్ముడు, మన్న, మా పెద్దమ్మ.
మీరు అనుకుంటానే ఉండండి అక్కడ టికెట్లు అక్కడ అయిపోతానే ఉండి
ఏంటి గుంటూర్లో మండె? షోస్ లేవంట, సండే దాకే ఉన్నాయంట. మేమేమను ఏమనుకున్నామంటే సండే ఇక్కడ ఉండేసి, సండే నైట్ నైట్ కి చి చ్చి ఆ అంతే సండే నైట్ బయలుదేరదాము, అక్కడికెళ్ళే కాకపోతే మండే పొద్దునెళ్ళి, గుంటూరులో సినిమా చూసి, తేనాల్లో రేట్లు కొంచెం ఎక్కువున్నాయ్.
ఆ
ఆ గుంటర్లో సినిమా చూసి కాసేప్ తిరిగేసి అదెంటి మా మమ్మీ కీ గుంటూర్లో అదేదో పెట్టార్గా! స్టార్ కన్వెన్షన్ లో
ఆ అది ఎప్పుడంట అసలా
ట్వంటీ, ట్వంటీ వన్, ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫోర్ డేస్ వెల్త్ వెళ్దామోనననుకున్నారంట వీళ్లు.
మండే ఎందుకంటే సండే దాకా పెట్టింది నేను చెప్పన రీజన్ ను ఈ నాలు రోజులు అంటే పండగ కాబట్టి ఫస్ట్ నాలుగు రోజులు కాబట్టి రేట్లు ఎక్కువ ఉంటాయి రేపు మండే నుంచి రేటు ప్రైస్ తగిద్ది
ఆ అదే అనింది సేమ్.
హమ్ ఎవరు చెప్పారు
మా పెద్దమ్మా
మో ఆమెకు ఎట్ట తెలుసు అన్ని
ఆ ఆల్ల్ ఎళ్తార్ గా సిన్మాలకి బానే
అబ్బో మా ఆ మీ పెద్దమ్మ గుడా మంచి తెలివైందే అస్ల ఐతే అదేదో చక్కం మన్ డేనే ఎళ్ళండి గుంటూరు రాండి ఐతే సండే నైట్ గుంటూరు ఒచ్చి గుంటూర్లో ఉండి
నా బాదెంటి బిర్యానీ ఇయ్యాడానికి ఉండదు నీకు మేమందరం గుం టూరొస్తే త్
ఔను సండేనే ఇవ్వూ ఏ సత్యాకు ఏదోటి జేప్పి మీ అన్నతో రొండు నిమ్షాలు బయటికి రాలేవా ఏం
ఆ ఏంటి అర్థం కాల సండే మేమిక్కడే ఉంటాం మండే పొద్దున్నంట ఒచ్చేది
ఔను మండేకివ్వు ఎట్లాగోట్లా మీ ఇంటికెళ్ళిపోతారు గదా నేను మొన్న క్కడ దాకా ఎళ్ళిసి ఒస్తాం అని జేప్పి సత్యాకి ఇచ్చేసి ఒస్తాం పాపం దానికి ఒంటా బగలేదంటే జేప్పిస్త
ఉమ్ అదే ఏదోటి జేస్తా ఐతే
మరి బాక్స్ ఎట్లా ప్పున్నికు ఇయ్యల్స్
ఏం గాదులే ఉంచు తర్వాత ఇచ్చిద్దంటా అని జెప్తా సరిపోయిద్ధి
ఊమ్
ఉమ్
హుమ్
ఐతే ఇంటికి తీసుకెళ్తావా బాక్సు
చేవు చక్కగా
మ్ సరె
ఆహా నేనంటుంది నాక్ గాదు మండే మూవీకి బెస్ట్ అంట్నను
కానీ గుంటర్లో లేదంటగా దూరందర్కి
ఎందుకు లేరు రేప్నుంచి ఉందిగా
మండేకి లేవంటగా టికెట్లూ
మా ఇగో రెప్ ప్నుంచి మళ్ళా ఉన్నాయి టికెట్లు మండే కి సండే నైట్ ఒదుల్తారు
ఉహు అదే అడుతుంది దూరందర్కే ఉస్తాద్ కి ఎళ్దాం అంటే నేన అన్నవ్ తత్కి
ఎందుక్
ఆ నాకు దూరందర్కీ ఎళ్ళాలన్నందుకు
అబ్బో రీల్ పెట్టినంత మాత్రానా ఒచ్చు దురంధర్ సిన్మాకు తక్కువ్ టికెట్టే దురంధర్ టికెట్ వన్ ఫిఫ్టీయే చాల్ తక్కువ
ఉమ్ హా ఉస్తాద్ కూడా బాగుందంటగా
మరందుకే ముసుకొని వెళ్ళొచ్చు కదా ఉస్తాద్ లాస్ట్ సీన్ కి
ఎల్దం లె
ఉమ్
ఆ రెండెట్లా ఎళ్తారు
ఔను సండే నైట్ దురంధర్కి ఎళ్ళి మండే పవంక మకాగడి సరిపోద్ది ఏమంటావు ఎ ట్టగో సండేకి టికెట్లున్నయ్ దురందర్కి
ఆహా అప్పుడు సండే మళ్ళీ తెనాల నుంచి గుంట్రోచ్చేయాలి అహ డబ్బులు ఎక్కువైతున్నాయనేగా అసలాగింది సండే టిక్కెట్లెక్కువున్నాయ్
అబ్బా అట్లనుకుంటే
పెట్టుకోవద్దు నార్మల్ ఐతే అళద్దరికి వెయ్య లోపు ఐపోతాయి స్నాక్స్ తో సహా
ఊమ్
థై హౌ ఈస్ హోనీ రె
హలో
సిక్స్ టెన్ బీ హువాని అలా
ఏ
ఉమ్ స్పీక్ ఇన్ తెలుగు
ఉమ్
ఆ అదే టైం అయింది కానీ కానీ అంటుంటే ఇంకా టైం అవ్వలేదు ఇంకా టైం ఉందని చెప్తున్నా
వాడికి ఎందుకు అంతంత నొప్పి ఆ
తెలీదు ఇది మాట్లాడేది వింటా ఉంటారా మాట్లాడుతాను నేను సరేనా
ఉమ్ సరే మాట్లాడితే పని అయిపోయిద్ది
ఏయ్ మాట్లాడతా అన్నానా సాయంత్రం ఇప్పుడు హడావుడ్లో ఎందుకు అనీ అర్థమైందా
మళ్ళ మామమ్మీ కి కంప్లైంట్ చేయాలిగా అందుకు
చేద్దాం ఏముంది ఈరోజేగా వచ్చింది మీ మమ్మీది
అసలెప్పుడు పడతాయి డబ్బులసలా ఈ
మీ అన్నది కూడా ఫిల్ చెయ్యి అది కూడా చేద్దాం
సరె లా ఫస్ట్ ఇయ్యవనీ అమ్మా అసలు అవ్వకుండానే ఆరాటం నీక్కూడా
ఊరుకి ఎందుకు పోగొట్టుకోడం
ఆహా పోనీ నీకేమైంది అవి పోతే
మీ మమ్మీ అకౌంట్ కి పడతాయి
ఆ
మమ్మీ అకౌంట్ కే పడతాయి డబ్బులు
అవును నాయి కొంచెం విత్డ్రా పెట్ట అయ్యి పడతాయి కొట్టు అను ఏముంది మా అమ్మకు
ఉమ్
మాన్నయ్యకైనా అదే చెప్పు
ఉమ్
లేదు ఇంక కుదరదా ఫోను, ఫాస్టింగ్ బ్రేక్ చేసొస్తా ఏ అప్పుడు మాట్లాడుకుందాం
బ్రేక్ జెసి తినేసి వస్తా
అదే అప్పుడే అంటన్న టైం చానాయిందా సరేలే మరైతే ఉంటాను
ఉమ్
బాయ్
బాయ్